పొద్దున్న పదింటికి నన్ను ఎట్టుంటే అయిపోయేది ఏమన అ అవునా అవున ఇన్న ఎక్కడో ద ఇర మాప్ప అయి బబ ఆమె జూస్ కుండా నువ్్వ నైనా నలభై మాట్లాడాలి ఏం అద్దురా వెలిగ
హ ఇంకేం ఉంది కదా రేపు
ఆ వుందా బాబీ ఏండేంటి రోజంత ఎక్కువైపోయిందా
ఎండా
చాలా గట్టిగా కాతుందక్క
ఉ అవును
మా అమ్మ ఏంటి పెద్దదానిలాగా ఇలా మాట్లాడుకుంటున్నాలు అన్నట్ చూత్తుంది అ
నిన్న మా అమ్మ ఇవాళ మీ అమ్మ మా అమ్మ అంటుందీ ఏంటి ఇవాళ వుం గురించి ఫోన్ చేయాల నే నేను అడిగానని చేప్ ఎమన్నా కోపం వచ్చింద అంటుంది మా అమ్మ అందుకనే మాట్లాడట్లేదా అన్నది అంతే అంతే లేదు అలాగే అవును అవును మరి నువ్వు అడిగావు కదా అందుకని నేను ఫోన్ చేయట్లేదు ఎవరికైనా మళ్ళీ కంప్లయింట్ లు ఇత్తావు కదా డాడీకి అన్నయ్యకీ అని అన్నాను స
ఆ హ్
నేనేక్కడ కంప్లైంట్ ఇచ్చాను మా అమ్మ చెప్పిన అంతే నేను కంప్లైంట్ ఇచ్చేండి అంటుంది
అయ్యో
మా అమ్మ అడిగితే ఇంకా ఓవర్ యాక్టింగ్ చేసేస్తాను
బానే ఉంది
మ్
కోకలుంట దీనికి మెట్టటి మధ్యాహ్నం లేదు సాయంత్రం లేదు, కోతనే ఉంటుందా అ దరిద్రం గాని
ఎం
కనపడుతు ఒకగా వెలిపోయింది కదా మానే కదా ఓ తెగ కూసేస్తుంది
మా మా ఇంటికి రోజా వస్తూ ఉంటాయి కాకలు పిచ్చుకలు చిలకలు
మా ఇంటి దగ్గర ను ఒక మర్రి చెట్ ంది కదా అందరుూ కాపుల ఆ కాపులా ఉంటాయి అన్నీను, కలిసి గట్టుగా ఉంటాయి పాములు ఉడతలు
మ్ మర్రి చెట్టు అయితే ఏంటి నైట్ టైమ్ లో అక్కడ ఉంటే భయమ కదా చిన్నప్పుడు కథలు కథలుగా చెప్పేవరు మ అవును ఆ వాళ్ళకే దయ్యాల ఉం దయ్యాలు ఊగుతాయి
అయ్యో ఈ మర్చిపోను ఇది దయ్యాలంటే మంత్రలువ్వ కథలు చ చూసావా నువ్వు ఒకసార అన్నా, నేను తెగ చెప్పి దాన్ని అప్పుడు పెచ్చుకోకలా చూస్తాను
నువ్వు చెప్పాక ఒక్కసారి చూసినట్టున్నాన అంతే మళ్ళీ మళ్ళీ ఇంకా చూడలే
మలేగా ఉంటాయో పోతేగా చూసేసి దాన్ని
నీతో చూడడమే బాగా చూసాను
ఎక్కడ నుంచిద మత్త బా స్టోరీస్ కొత్త కొత్త స్టోరీస్ళ్ళివరా మళ్ళ వింత వింత కథలు దయ్యానికి ఒ దయ్యానికి ఒక్కొ పేరు అనమాట ఒక్కొ కద కొత్త కొత్తదియలు కొత్త కొత్త దయాలు సీరియల్ లో ఉండయి అయ్యన ఏదో సీరియల్నా ఏంటిది అవ కళ్ళు అందులో రోజు బెర్రీ ఏమో సిది
అ జడ ఎంత పెద్దగా ఉంటది కదా దానికి
అవును భలే ఉగుతది అ కోళ్ల మీద నుంచి నా
మా తెలుగులో చూడలేదు కానీ మా అమ్మ హిందీలో చూసద ఏంటి ఫస్ట్ ఫస్ట్ వచ్చి హిందీలో చూసిది కలర్స్ లో వస్తాయి కదా అదేంటా అర్ధం కాదు కాగాని మా అమ్మతో పాటు నేను చూసేస్తాను అలాంటి ఇంట్రెస్ట్ లో ఉంటాయి మళ్ళీ ఏంటి బామలుగా ఉన్నాయి ఇ హిందీలో చూడలేక బైట్
ఇది ఇందులో ఉండచ్చు కాద ఏంటది హాట్స్టార్ యాప్ ఉంటది కదా అందులో వస్తాయి
ఉ
బిగ్ బాస్ దానీ కోసం చూసిదన్నా హాట్స్టార్ లో చూసేదాన్ని
మాక ఏం కావలేదు ఏంటి అందులో అయిపోయింది కానీ మాకు అవ్వలేదు బిగ్ బాస్ మా అమ్మ ఇప్పటిక చూతుంది ఎందుకమ్మా అలా చూస్త చూసి చూసి నా కూడా చిరాకు వచ్చిందని అంటది చూతుది మళ్ళీ ఆ మట్స్ ఎతున్నారాని ఏంటి పరివార అవార్డ్స్ చేస్తున్నారంట ఆ మళ్ళీ కళ్యాణ్ క ఇస్తారంట తనుజాకి ఇవ్వరంట తనుజకు ఎలాగన్నా ఓటు ఎయ్యాలి అని చెప్ప అంటుంది మా అమ్మ
బానే ఉంది
మ్ అందుకని ఏంటి హాట్ స్టార్ లోకి వెళ్ళి అమ్మో ఇది ఓటేసని చూడు అని చెప్పి అవార్డు కూడా వచ్చ వచ్చింది కదా హ్యాపీ ఇంకా దా
తొమ్ందగదది
ఆ ఎందుకు అలా చేస్తుంది అని చెప్పి మా అమ్మ తిట్టుకుంటుంది, ఆ దానికొస్తే మళ్ళీ వాడికి ఎందుకు డేటికెట్ చేస్తుంది అని
ఎగ స్టల్ దచ్చిన కళ్యాణ గడ అస్తల్ నచ్చటే పోవా
అదా నా
చాలాసర్ అగలా
చూసిందే చూస్తా ఉంటే చూసిందే చూస్తూ ఉంటే అసలు ఈడికేలాగా అవార్డు ఇచ్చారా అనుకునాను
ఇకా పవన్ గాడే బెస్ట్ ప్రధా ఆ తిరుగుడు సైలెట్ కుచెన్నడ ఉన్నాడు వాడు కానీ ఫస్ట్ ఆడ కూడా సరిగ్ వచ్చేసింది పవన్ గడ ఏం ఆడదం ఏంటి ఫస్ట్ లో ఉన్నా ఫస్ట్ ఇ నుంచి ఉడుంటా డబ్బగా ఆడుక వచ్చేద్ద్దను మ్మ్
ంటారు కదా జరిగేటప్పుడుగా నిజగా అయ్య ఎక్కువ ఉంటాయా వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళ వల్లే లేట్ అయిపోత బయటోలు తెగ పెట్టద్దా ఉంటారు కదా ఇన్స్టాలో
మ్మ్ కాకపోతే తనుజదంటారు తనూజ
బాగా మాట్లాడుతద అంటది మా అమ్మ
ఆ అదే దా అది ఏం చేసినా దాన్ని ఏమని వాడు కదు నాగార్జున
ఎవరు తనుజానా
అవునా అదే అంది అదే ఎంత చేసినా దాన్ని గట్టిగా తింటేవాడు కదు
కాదు ఏమన్నా అంటే ఇంక చూడు పేరల్ పెరలా చెప్పేత్త ఉంటది ఇంకా దాన్
అవునా చిరాకు వచ్చేది మరి ఓవరాక్షన్ అతి ఏంటో మళ్ళీ ఇప్పుడు ఏంటో బిగ్ బాస్ షోలో ఉన్నట్టు అందరు కపుల్స్ కింద వెళ్లార ఏంటి తెగ వస్తుంది అది
ఉహు మేడ్ ఫర్ ఈచ్ అదర్ చెప్పి కొత్తగా అవుతుంది
అదెందులో అత్తుంది టీవీలో అత్తుందా ఫోన్ లోనా
అదే తెలియట్లే మాకైతే ఫోన్ లో ఇది డిస్నీ హాట్ స్టార్ లో అతున్నట్టుంది ఆ జడ్జెలెవరు అనిల్ ఇ సంక్రాంతి సినిమా మొన్న చిరంజీవి సినిమా తీసారు చూడు
అవును అనిల్ రావుపుడి
ఆ తనే హోస్ట్ చెత్తూన్నాడు హోస్ట్ కాదు ఇది జడ్జ్ శ్రీ ముఖి ఏమో హోస్ట్
ఏంట ఎందుక ఎందుక వచ్చిన ఇవన్నీ నీ అందరినే కొంపలో పడేసి వాళ్ళు వాళ్ళ మీద ఆటలాడి వాళ్ళు ఎమోషన్తో ఆడి - -
హు మన బిగ్ బాస్ లా పెట్టడు గాని తన కపుల్స్ పెట్టాడు
అవును అదే చూడు సీజన్ ఫోర్ అభిజిత్ గాడు వాళ్ళ ఏముండేది అది సేజనంటె తర్వాత షన్నుగాడోల్డి
ఆ చందుగాడోళ్లది ఏంటి వాళ్ళ అయితే కొట్టుకునేవారు ఏగేమ్ పెట్టినా సరే కొట్టుకునేవారు
అవును
ఇది అయితే ఫుల్ ఆపోజిట్ ఇది ఏంటి బెట్టాస్కి ఇచ్చారు కదా వాళ్ళకి ఏంటి సారి కళ్యాణాలకి నూరా నిండ రా అని చెప్పి ఏ ఒకరినొకరు వంతులు వేసుకుంటున్నారు ఆ టాస్క్ ఎప్పుడు చూసినా సరే నవ్వు వచ్చది నాకు
ఆహా ఏం కావాలా ఎవరుది ఇంకా సీజన్ లో ఎవరున్నారే అమ్మాయిలు ఆ ఇదే అదే మమ్మీ మమ్మీ మమ్మీ పేరేంటి సంజనా సంజనాద ఇంకా అమ్మాయిల రీతు
లేదు అ ఏంటి రమ్య ఉంది కదా
ఆ అదే ఎందుకొచ్చింద వారం రోజుల నుండి వెజ్ పొయింది రెండు వార్తలు ఉన్నట్టుంది
లాస్ట్ వరకు ఉందయితే ఇల్లే కదా కాని ఈసర్ ముగ్గురు ఉన్నారు
ఆ రమ్య దాని మీద రమ్య వాళ్ళ అక్క బాగుంటది
హ్మ్
కద అలేఖ్య
వాయిస్ కూడా బానే ఉంటది తెగ మాట్లాడ పెడ్తా ఉంటది గా ఇంస్టా లో
ఆ చీరల గురించి గురించి
హ్మ్
అన్ని బిజినెస్ లో త ఆ తలెట్టతారు అందులో ఓ పక్కన చాక్లెట్ లు అం అంటారు పక్కన డ్రెస్సులు అంటారు పికిల్స్ అంటారు సీజన్లో బట్టి అనుకుంట అ సీజన్లో బట్టి ఒక బిజినెస్ సంజాతరేమో
ఇంగ పికల్స్ పోయింది
అ
అయినా చేతన్నారా
చేస్తారు దగ్గర ఉన్న వాళ్ళకి అమ్ముకుంటారు ఇంటి దగ్గర పచ్చళ్ళు
హ్మ్
హ్మ్
ఏంటి మధ్యలో నెగి నెగటివ్ అయినా సరే అది బెస్ట్ అంటున్నారు ఎందుకంటే యూస్ పెరుగుతాయి కదా ఫేమస్ అయిపోతారు ఈ రమ్యలాగా
అవును అదేదో సినిమాలో చిన్నాను అడవిలు చేస్తారుగా
ఆ యవ సినిమా
ఎం తినమో కూడా గుర్తులే నాకు
నాకు గుర్తులేదు
అప్పుడు హడావిడి చేసేసారు అదేలే ల లాల లాల లాల అయ్యో అయ్యో
స్క్రీన్ ఆఫ్ దాత్మాన
హ్మ్
నాది స్క్రీన్ ఆఫ్ అయిపోది అంట్నా
నదా అయిపోతదే బాబు ఒకసారి ఆఫ్ ఐదనంటే అన్వద్దు గమ్ముని టెన్ అయిపోయింది
ఉం
నేన్ కట్ చేయన
చేస్
ఉం